ఆ ఏం చెయట్లేదు హ్మ్
టిఫినయిందా
ఆ అయింది
ఏం టిఫిను
మరమరాలు ఉప్మా కింద తాలింపెట్టా
ఉహూ టి తాగవా
తాగాను హ్మ్
ఓకే మరి వంట
వంట ఇంకా అవ్వలేదు కూరగాయల కోసం పంపించాను
హ్మ్ హు
ఆ మామిడికాయలు అవ్వి వచ్చినయి లేవ ఇంకా ఫోన్ చేయలేదు, ఎవరును పంపించిన వాళ్ళు చేయలేదు. మామిడికాయలు తెమ్మన్న పప్ పండ్లు దామని
ఊహూ
ఏం ఏం కురగాయలున్నయో సెంటర్లో తెలీదు
ఏం ఏముంటాయి మహా అయితే హ్మ్
హ్మ్ మావిడికాయలు ఏమో మొన్న పండక్కి ఉగాది పచ్చడికి తెప్పించిన కాయేమో ఒగరుగా ఉంది
ఊహు కూరగాయలు రేట్ ఎక్కువ ఉన్నయ్ స్టార్టింగ్ కదా
అవును అయినా మరి ఉగాది పచ్చళ్ళో వేసుకోవాలిగా కావాలి కదా తెప్పించుకున్నాం
అదే
కూరగాయలు రేటు ఎలా ఉందో తెలీదు
ఎల్లిపాయలు కేజీ పాతికో ఎంతో ఉన్నాయి
ఇయేమో టమాటాలు కేజీ పది రూపాయలు అంట ఒక కేజీ తీసుకోమన్న ఉన్నాయన్నీ కను కొమన్నా క్యారెట్టు బీట్రూట్ ఇయన్నీ కావాలి రేట్లు కనుక్కొని చెప్తే ఏ ఎంత కావాలో చెప్తానన్నా
ఊహూ
నేను ఎళ్ళాలంటే ఎల్లేను వాళ్ళ తెమ్మన్నాలి ఎవరినో ఒకల్ని
అదేలే చ్ అదేలే ఉహూ
చ్చు చిన్నమ్మాయి చెల్లి రావాలని అతే నడిచి కష్టం ఎవరకైతే నడిసే వాళ్ళం ఎంత దూరమైనా
ఇప్పుడు ఫుడ్ లో విటమిన్స్ మినరల్స్ అయి ఏముంటున్నాయి అన్నీ పెస్టిసైడ్స్స్సీ పండించేతన్నారు న్యాచురల్ గ ఏమ్ పండి వచ్చట్లేదు కదా
హ్మ్
నాచురల్ గా పండించే వాటిల్లో అయితే విటమిన్స్ అవన్నీ ఉం టయి
హ్మ్ ఇంటి దగ్గర పని చేద్దామని చూస్తే అవును ఇంటి దగ్గర పండిద్దామంటే నాకేమో కుదరట్లా అవి వేస్తన్నాను కాని చచ్చిపోతున్నాయి మొక్కలు
అదే లేే మట్టి మంచిది కాదేమో
అది అందుకనే ఇంకా వాటి చోటుకి
ఎవరైనా బతక్కూడదు అనుకోని ఏదన్నా చేస్తున్నారేమో
ఉమ్మ్ అందుకే ఆటల్ జోల్ కి వెళ్ళకూడదనే ఆగే
ఉ
చె జోల్కి ఒక తోటకూర, గోంగూర పండుద్ధి పర్వాల తమల్చ్ పాకు చెట్ టుండేది అది కూడా పోయింది. పచ్చలకూర ఉంది. ఆకుకూరలు ఉంటాయిలే వండు కోవాలి కానీ
ఏదిలు
ఉం ఊమ్మ్
క్యారెట్ కేజీ ముప్ పై రూపాయలు
క్యారెటు ఉం
బీట్రూటు అంతే
ఉమ్మ్ అది ఇప్పుడే మెసేజీలు పెడుతున్నారు ఏ కూరగాయలు ఎంతో రేటు నేను ఫోన్ కాల్లో ఉన్నాను అని ఏంతేమ్మంటారా అని ఏదోఓకటి తెప్పించుకోవాలి కదా మరి వారానికి సరిపడిగా తెప్పించుకుంటే మళ్ళీ వారానికి
తరా
బీరకాయలు తినం దొండకాయలు తినం కందిపప్పు తినం
ఉ ఉమ్మ్
అరంటికాయ్ తినం ఈ మధ్య డాక్టర్ గారు కాకరకాయ కూడా వద్దన్నారు ఉం ఇవి కాకుండా అన్ని తెప్పించుకోవాలి.
అదేలే
చిక్కుడుకాయలు ఇష్టం
క్యాప్సికం తింటారా కూరలు టోరెంట్లో
ఊహుం ఎప్పుడైన అది తక్కువే కాని వండుకునేలా వండుకుంటే చాలా బాగుంటది అది
గుత్తువంకాయ్ గుత్ తంవంకాయ్
గుత్తివంకయి చాలా బాగుంటది నేను వండుతాను చిన్నగా రౌండ్గా ఉన్న కాయలు వంకాయ రంగులో ఉన్న కాయలు తీసుకొస్తాం వైట్ కాదు వైట్ మళ్ళీ నాకు నచ్చవు కూర కూడా వైట్ అంటే కాల్చి చట్నీ చేత్తా మా పెద్దగా ఉంటాయి ఏన్న పండుగల అప్పుడు గుడికెళ్ళి వచ్చి ఆ రోజు వండిని తినకూడదంటే ఇలా చేసుకుంటాం అదే ఆ ఆయిల్ ఎయకుండా తినాలి అన్నప్పుడు ఇలా కాల్చి నిప్పుల మీద చేసుకుంటాం బాగుంటది
ఉహూ
ఉ ఇంకా దానికి తాలింపులు అలాంటివి ఏం ఉన్నావు అన్నమాట కాల్చి పచ్చడికిని చేసుకొని
ఉల్లిపాయ ఎస్తారా
ఉ
ఉల్పాయ ఎస్తారా
మరి పండగల రోజున ఉల్లిపాయ ఎలా వేస్తాం ఉత్త్ రోజులు వేసుకుంటాం తాలింపు కూడా పెడతాం అప్పుడు
అదే అదే
పండగప్పుడు కొద్దిగా చింతపండు వేస్తాము పులుసు కింద పిసికి కొద్దిగా చింతపండు వేసి ఉప్పు అవి ఎసి పచ్చడి చేసుకుంటాం
ఆహా బీట్రూట్ ఎప్పుడైనా కూర ఉండారా బీట్రూట్ కూరగాని ఫ్రై గాని చేసార
బీట్రూట్ ఆ
ఆ
అర్ధంగాల
బీట్రూట్ తో కూరగాని
ఆ
గనీ చేశారా
ఫ్రై చేసాను కాకపోతే రైస్ అంత తెర్ గా హ ఉంది
పట్లుంటే నచ్చదా
నచ్చదు రెండోసారి దాని జోలికి వెళ్ళలేదు ఓన్లీ తీసుకొచ్చినా కానీ చెక్ తీసేసి ఉ తిగా పచ్చి తింటమే క్యారెట్ క్యారెట్ కూడా ఫ ట్రయ చేస్తాను లేతే బిర్యా బిర్యా బిర్యానీ హాకలేస్త క్యారెక్ట్ యితే ఇవి మాత్రం ఎరగా ఉంటది మళ్ళన్నీ ఇందులోనే అయను
అచ్చద
నచ్చదు కలర్ నచ్చుతామంది
అదేదో బ్లడ్ కలుకున్నట్ ఉంటుది
ఆ అందుకని దాని జోలికి వెళ్ళనాం ఈ అడవి ఉసిరిలా ఉంటాయి కదా ఆ ఉసిరికాయలు కూడా సీజన్లో తెచ్చుకుంటాం అప్పుడప్పుడు
ఇప్పుడు సీజన్ నస్తున్న తెలంగా
నడుస్తుంది మన బస్సులోకి కనిపించింది తెప్పించుకోవాలి
కేజీ ఎంత
కేజీ నూట ఇరవై అలా ఉన్నాయి అంటే డబ్బాతో ఇస్తారు కాటా పెట్ర
ఆహా
కేజీ డబ్బా అని చెప్పి దాంతో కొలిసి ఇస్తారు
అదేద
హ మరి కాటాకని దానికి తేడా వస్తుంది అనుకుంటా తెలీదు
కాటామ
కేజీ ఎంత తీసుకున్నాడు నూట ఇరవై ఏనా
ఒకటరవై చెప్పారు అందకి ఇచ్చారు
ఉ
కలేదు బానే ఉ
నేను ఫస్ట్లో బాగా స్టార్టింగ్లో కార్తీ మాసంలో తీసుకున్నా నూట ఇరవై తక్కువ ఇవల
ఆహా
హ అందుకని చెప్పి ఇప్పుడు అదే రేట్ అనుకుంటా
అంటే సీజన్ ఏ బా వస్తుంది కదా అందుకు
అందుతనా వందకి నచ్చినట్టున్నారు మళ్ళీ ఇం దగ్గర వచ్చిందంటే సీజన్ అది కూడా తగ్గించు రా వాళ్ళని చెప్తే అంతాక వెతారు
ఆ ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా అ రేట్ ఎక్కువ ఉన్నాయి
మావిడికయలు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి ఏం కొనాలన్నా భయంగా ఉంది
కూరగాయలు అంటేనే బంగారం ధరలాగామండి డిపోతనయి
ఇంకా ఈ మధ్యన బంగారం మీద తగ్గుతుంది రేటు
ఏంత బంగారం తగ్గి ఇ కాని రోజు తిని కూరగాయలు సరుకులు ఈ రే ట్లు ఎక్ అయిపోయినాయి
అవును అంటే యుద్ధాలు జరుగుతున్నాయికా
ఈ రోజున్న రేటే రేపు ఉండాలి అనుకుంటారు కానీ అదేమో రోజు రోజు క్రీట్ పెరిగిద్ది
అవును
చె తే వినరు మన
పెరుగుతున్న మొలాన్నన్ని ఎవరికి చెప్పాలన్న భయమే వేస్తుంది
అదేలే
ఎందుకంటే రేట్లన్న రేట్ ఈ రేట్లు అన్న అడుగుతగానే వాళ్ళు కూడా తేము పని ఉంది అని చెప్తున్నారు ఎవరు నేను అడుగుతుంటే
అద మరి
అ
అల్లు మాత్రం ఏం చేస్తారు
పాపం అదే కానీ కూరగాయలు అయి తెచ్చిపోయ పెత అట్లే కాకపోతే రేట్లను బట్టి
ఇప్పుడు సరుకులు ఈ రోజు ఉన్న రేట్కే కావాలి అంటే ఎవరు తీసుకురాలేరు కదా
అవును
మన చేతుల్లో లేదు కదా అది సర్కుల్ ప రేట్ పెరగడం తగ్గడం
అవును
కూరగాయలు కూడా అలాగే ఉంటున్నాయి టమాటాలు అయితే ఇప్పుడు రైట్ తగ్గినయి కాబట్టి జనాలు తెచ్చుకొని ఎండబెట్టుకొని ఉంచుకుంటారు
ఆ
అదే పోను పోనుం గా ఎదురికెళ్తే కేజీ వంద అలాగ కూడా ఉంటాయి అప్పుడు కొను కోలేరు ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వలేరు
అవ్వలేరు అది లేనిదే బాగోని కూరలు ఉంటాయి మరి అవి వండుకోవడానికి కుదరదు
ఎంజెచ్చర్లె మనం మాత్రం ఎంచెత్తం.
పెడదామని ఉప్పులొ పోసాం కానీ సెట్టవ్వలే పారపోసేసాన్, టమాటాలు అంటే అన్ని పండుకాయలు. కొంచెం పంచికాయల్ తెచ్చ్ కాల్సింది. ఆ, చ్ ఏయైనా పర్వాలేదు అనేసరిక ఆ రోజు పండుకాయలు ఉన్నాయంట పండుకాయలు తీసుకొచ్చారు.
అసలు ప్రోసస్ ఏంటొ తెలియాలి గద ఫస్ట్ మనం చేస్తే సరిపోదు గదా.
అవును తెలిలేదు సరిగా.
దాని ప్రాసెస్ తెలుసుకోకుండా చేసేసరికి
అలాగే చేసాను ఎందుకంటే ఉప్పులొ ఎయ్యకూడదన్. ఆ మామూలుగా దాన్ని కోసేసి, ఇ ఎండ్లో ఆర పెట్టేయాలంట.
హుహు
దాన్ని మూడురోజుల అంగళ్ళ ఆరిపోతయ్, గట్టిగా ఎండుంటే రెండ్రోజులు చాలంట దాన్ని మిక్సీ పె ట్టేస్కుని, ఒక దా గాజ్ సీసలొనొ దెంట్లోనొ పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, మనకి సంవచ్రం అయినా పని చేస్తందంట సరిగా అవుంటయ్. ఎండ పెట్టుకున అన్నీ సేట్టైతే. దాంట్లో ఉప్పు కూడా అది కలపక్కర్ల
ఎన్ని రోజులు ఉంటది.
సంవచ్రం. మనం జాతపెట్టే దాన్ని బట్టి ఉంటది. ఎండ పెట్టడం అన్నీ సెట్టైయితే అయినా సంవచ్రం దాకా మనంమెక్కడ వాడతాము మనకి ఎంత వరకు కావాలా అంతవరకు రేట్ ఎక్కువైనప్పుడు వాడేసుకుంటం కదా.
బిష్ గా ఉన్న దానికి ఎలా ఉన్నదానికి ఇ చాల్ తెడా ఉన్న గగ
డైరెట్టేసుకున్నదైదె టేస్ట్ వస్తది. కాకపోతే అదుండాలి అ దానికే కంపల్సరీ ఉండాలి.
రేట్ ఎక్కువైయినా గాని మనకి రుచి ఇస్తుంది, అంటే ఎంత రేట్ అయినా పెడతారు జనాలు.
అవును తప్పదు కదా మరి
ఉ అంతే కదా.
అందుకనే వంద రూపాయల దాకా అవుతయ్ అన్నార్ తాక్ కూడా వచ్చేసింది.
నీవి జర